ఆ, వినిపిస్తుంది. ఇప్పుడు ఆహా నీ వాయిస్ ఏం విన్ పియ్యలేసాను.
ఆహ్ నాకు వినిపిస్తుంది కాని నా వాయిస్ నీకు వస్తలేదు కదా.
ఆహ్
ఇంకా ఏం చేస్ ఇగో విల్ యస్ రికార్డు రాస్తున్నా.
ఆహ్.
నువ్వు అయిపోయిందా నీది.
ఇగో నేను ఇప్పుడే తీసిన రాద్దామనీ.
ఉమ్మ్ పోయినావ మీ ఇంటి కి. ఓకే
ఆహ్ రాశిన ఇందాకనే. ఇందాకనే వచ్ వచ్చిన ఓపన్ చేసిన.
ఆహ్ డాక్యుమెంట్ ఏడీ వరకు వచ్చింది.
ఎక్కడా చేయ్యాలే ఇంకా. ల్యాప్టాప్ వచ్చింది నాకు కోత్ కొత్త ల్యాప్టాప్.
ఆహా
చెయ్యలిగ రేపు.
దాంట్లో ఉందంటానా ఎంఎస్ వర్డ్. ఆఫీస్ అవి.
ఆహ్ వచ్చినాయి సర్చ్ చేసి చూసిన.
ఆహ్
మామా అన్ని చేసినట్టున్నారు. అన్ని చేసినా అని చెప్పిండు. హలో
అదేమంటారు ఇట్లా పెయిడ్ ఉందా లేకపోతే ఫ్రీగానే ఉన్నాయా అవి
ఫ్రీగానే ఉంది యాప్ లాగ ఉంది. అంటే నేను అండ్ల ఫీచర్స్ చూడలే మళ్ళా ఇంకా.
ఒకసారి ఓపెన్ చెయ
ఆహ్ చూస్తా.
ఆహ్ ఎట్లుంది ఏంది అనేది మనకు తెలుస్తది కదా.
ఆహ్ అది ఉందా లేదా అని చూసినా గంతే అది ఓపెన్. చేసేటప్పుడు చూద్దాంలే.
ఆ చేసే టప్పుడు చూడ రాదు వస్తే ఏం కాదు ఒక దాంలో వచ్చినది కళ్పి ఏనేం చేసుకోవచ్చు కదా
అ
మొత్తానికి ఏదో ల్యాప్టాప్ వచ్చింది ఇంకెంది ఆమె పెద్ద టీమ్ లీడర్ అయినట్టు ఓవర్ యాక్షన్ చేస్తూ ది అంతగానం కాదు నిజంగానే ఆమె ఏమ్మన్నా చేసిందా అన్నట్టు కూడా కాదు కదా ఒక పి పి టి చేసింది ఆమె అంతే
ఏదో ఎదో చేసినట్టుగా
ఆ బిల్డప్ ఇస్ వస్తుంది మల్లా అది కూడా ఏమంతా మంచిగా చేయలే ప్లాంట్ పెట్టొద్దు మంచిగా స్ట్రైట్ పాంట్ ఏ పెట్ ట్టాలే టైంస్ూ రోమన్ విట్టాలి స్టైల్ ఆ రోజు ఎవరో ఫ్యాకల్టీ ది అన్నారు అట్లా పెట్
ఆ అవును అదేవ గైడికి చూపించరా ఓకే అన్నాడా అని అన్నారు హిర ఆ అదర సందీపాా ఎవరో అన్నారుారు
ఆ అదే
ఏది ఏం చూడాలి ఇప్పుడు ఓపెన్ చేసిన
ఇట్లా ఏమైనా మార్జిన్స్ లేఅవుట్ ఇట్లాని అన్ని నొక్ ఇట్లా ఏమైనా కావాలి అనుకుంటే
మాజ
ఇట్లా మైకా బయ మై సాఫ్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ అని వస్తుందా సైడ్ కి రైట్ కార్నర్లా
లేదు ఏం రావట్లే
ఏం వస్తలేదా
ఆహా
అయితే ఏం కాదులే నేను కూడా ఆ సాఫ్ట్వేర్ అబ్ చెప్పిచ్చు కోవాలి అసలు అది యెడ చేస్తారో స్తారు ఏంది అనేది నాక ఏం తెలుస్తలేదు ఒక్కసారి బయట సాఫ్ట్వేర్ సెంటర్కి పొయ్యి చేపిస్తే బాగుండు
మ్ చోడ
యాలి, ఇక్కడ ఏమన్నా తెలుసా ఇక్కడ ఏమన్నా ఉన్నాయా, ఆ అప్పుడు ఆమె ఎవరు నీ ముస్లిం ఫ్రెండ్ కాముండే చూడు, ఆమె నేర్చుకుంది కదా కంప్యూటరు
ఎవరు
ఆ అమనే మ్
అదే నవ ఎవరు
ఆమెనే బెస్ట్ ఫ్రెండ్ ఉండ కదా
అ అ అ
అదే ఆమె కంప్లీట్ నేర్చుకుంది కదా మరి అక్కడ ఏమనా చే ఇస్తారో లేదో అడగాలి ఒకసారి
ఆ కనుక్కోవాలి
ఒకసారి ఏ చేస్తే తెలుస్తది కదా
కనకు ఉంటాములే
చూద్దాం ఒకసారి చూనుకుంటే తెలుస్తుంది కదా మనకు కూడా ఇక నేను ఎవరికైనా ఎప్పుైనా పెట్టాల అది మళ్ళీ, అసలుకి ఫోన్ లో చఛార్జింగ్ ఉంటాల ఈ నోట్సులు రాయడం ఇవన్నీ చేయడమే సరిపోతుంది, ఏమంటారు అన్ని నోట్స్లు రాయడమే సరిపోతుంది నాకు అసలుకి రికార్జ మనకి కా అందరికి ఇట్లానే ఉంది వేరే వేరే ఫ్రెండ్స్ చడం మొత్తం అంద టింగ్ వస్తే అన్ని రైటింగ్ వర్క్సే అందరికి ఇన్ని కరెక్షన్స్ సో అ కావాల ఏట
హ
హ ఏం చేస్తుకున్నాం మరి ఇంకా ఈ డాక్యుమెంట్ వచ్చస్తావా ఎప్పుడు చేస్తావగా రేపా
చేయనా ఇప్పుడయనా
రేపకి అయ్యార అంగ ఇప్పుడు ఏమంత తొందర లేదు కదా
బ
వేళసే నుచ్చయిందా
ఎక్కడ లేదు ఇంకా స్టార్ చేయలేదు
హ హ ఇప్పుడు రలస్న వచ్చ స్టార్ట్ చేయాలి అవి రాయాలి
హ టూ యానే చ ఏ అవన్ ఎప్పుడు అయిపోతే టూ యూనిట్స్ ఉన్నాయి ఎప్పుడు అయిపోతాయో
టూ యూనిట్స్ రాయాలంటనా ఈ ఫోర్త్ యూనిట్స్ సబ్మిషన్ ఎప్పుడు
ఆ
ఫోర్త్ యూనిట్ సబ్ మిషన్ ఎప్పుడు
ఫోర్త్ యూనిట్ సబ్మిషన్ ఎయిటీంత్ ఆ
సిక్స్టీంత్ కిన నా అంటే మండే
మండే నేనా
ఆ మండేనే ఈ మండే ఆ
ఓ నేను డాక్యూమెంట్ ఎప్పుడు చేయలేను నోట్స్ ఎప్పుడూరాయ అయ్యా
ఏ వత్తే అయిపోతది, డాక్యుమెంట్ ఒకవేళ సాటర్డే హాలిడే వస్తే, కాన్ మన హెచ్ ఓ డి ఒప్పుకుట్లేడేట ఎట్లానమో ఏమో.
మ్మ్
మనకి ఇస్తారో ఇయ్యరో హాలిడే అనే అవసరం అయితే, సండే కూడా కాలేజ్ పెడతా అంటు, ఆ సెలబస్ త్యాకపోయిన ఏందో కాన్ మనకు ఉండది
ఆ
ఇగ అన్ని డేస్ వత్తరా కాలేజ్కి సన్ ఏం మనా అంటద్దావా
అంతా సోది
ఆ
సండే కూడ వోవాళి మరి పెడ్
ఆ అదే కదా వచ్చింది బాధా
హ్మ్ ఆ
సందే మండే హేయ్ చదువుకోవా ఆ ఓకేత్
ఆ రే రేపే కదా లాస్ట్ అయిందే
ఆ రేపే లాస్ట్ ఎగ్జాము కెమిస్ స్ట్రీ అంట ఆ కెమిస్ట్రీ ఏ ఎట్లా రాసడో ఏమో ఇక రేపు
హ్మ్ అమ్మో కెమిస్ట్రీ హార్డ్ ఉంటది. నాకే ఎట్లనో అనిపించింది. అది చదువుతాంటే కెమిస్ట్రీ హార్ట్ ఉంటది. నాకే అర్థం కాదు హ్మ్మ్
ఫీజిక్స్ క్స్ కదా హార్డ్ ఉండేది
ఫిజక్స్ ఏం ఆటుండదు అంత
నాకైతే ఫిజిక్సే హార్డు మ్ హో నాకు ఫిసిక్స్ అంటనే భయం ఐతాది నాకు ఫిజిక్స్ ఎందుకు వచ్చింద్రా ఈ సబ్జెక్ట్ ఎందుకు పెట్టిర్రా అనిపిస్తది అసలు
అంతగనం ఏం ఉండదు ఫిజిక్స్
ఆ అన్నీ ప్రాబ్లమ్సే ఉంటాయి అవి అర్ధం కూడా కాదు మళ్ళా
ఫార్మ్లాస్ ఈజీగానే ఉంటాయి కదా దానికి సంబంధించిన ఫార్ములాలు ఐతే ఆ కెమిస్ట్రీ లో ఏమేమో చూ అమ్మో డైగ్రామ్సూ
డైగ్రామ్స్ ఆం ఈ కెమిస్ తే మంచిగుంటది మంచి బాండ్స్
ఆ
మాకు కూడా ఉంటుండే డిప్లొమా ఫస్ట్ ఇయర్లో కెమిష్ ఫిజిక్స్ ఉంటుంది ఫిజిక్స్ రాడ్ ఉం మొత్తం అన్ని హాడ్ హాడ్ ప్రోబ్లమ్స్ పాస్
అవునా అంతగానే మాడుంటదా
పేపర్ వచ్చేది మాకు ఇంకా మస్తు హార్డ్ ఉండేది ఫిజిక్స్ అమ్మో నేనయితే ఏడ్చినా ఆ ఫిజిక్స్ కోసం ఇక కెమిస్ట్రీ అయి తీసుగానే ండే మంచిగా ఉంటుండే కెమిస్ట్రీ, నాకు కెమిస్ట్రీ ఇష్టం అదే మంచిగా అనిపిస్తది. ఇక టెంత్ లనేయి తె ఇక అది ఉంటది బయలజి ఇవి ఇజీ ఉంటాయి మ బయలజీ అయిత్ అబ్బా మంచిగా ఉంటది ఈ ఏమైనా అర్థమైయె సబ్జెట్లు అయితే చదవ నా రం లేదు రాయొచ్చు అట్లా విని ఇక అర్ధం గాని ఉ ఇ ఇవడా ఎంత వినా వేచతే అసెలుకి అవి ఇద ఏం ఇయరీ పి ఏమి రాస్తారో ఏమో రేపు ఒక్క రోజు అయితే అయిపోతే ఎగ్జామ్స్ ఇగ మొత్తం హాలిడేసే టెన్త్ వాళ్ళకు స్టార్ట్ అయితాయి అట టంచు ఆ టెన్త్ వాళ్ళకు కూడా స్టాట్ ఐ తే అట ఎవరైనున్నారా తెలుసా అంట టెంత్ వాళ్ళు మా రిలేటివ్స్ ఉన్నారు ఊ ఉన్నారు ఉన్నారు ఈడ
ఇప్పుడతా ఇంటరు బీటె ఊ ఇగ చిన్న చిన్న క్లాసు గంతే అరవై రూపాయలు
ఇంకా మరేంటి ఏం చేస్తున్నా నేనింకా తినాలి
వచ్చిందా ఆంటీ
ఉ హు రాలే ఇంకా
హూ
ఉండిపోయిద్ది ఇక్కడ ఫులు కోతులు చీమలు పురుగులు దోమలు అన్నీ ఉన్నాయి నైట్ అయితే దోమలు నీల్లు వస్తున్నాయ అసలుకే ఏనుంచి వస్తున్నాయె ఏ మె అన్నీ అనస్ మాకు ఇంక్ నాకు కొన్ని చెట్లు ఉన్నాయి కదా ఆ
అది పెట్టప్పేనావామక్
అదే అదే అదే పెట్టాలి
మాన్క్